కట్ అయింది
ఉమ్
కటయ్యింది
ఏడా ఏం కట్టయింది
ఫోను
ఏమో గట్లా కటయింది ఎందుకు
నీకే తెలవాల
యహే అట్లనే నాది కూడా ఇంతసేపు అట్లనే అయింది
అవునా
ఉమ్ వినిపితంది
ఏముంది తిరుగుతున్నా
ఇప్పుడు తిరుగుతానవ పని లేద నీకు పని చెయ్యవా
పనులు అయిపోయినాయి ఫోన్ మాట్లాడుకుంటేనే పనులు చేసుకున్నా తిరుగుతానా
బోచలు తొమినవ బోచలు గిన్నెలు
ఉ
లూకిినవా
మీతో మాట్లాడుకుంటేనే ఓకేనే
అమ్మ కాయేట గ్రేట్
ఎత్త మరి
బకా వాడవా ను వటా
నా గురించి ఏవరు మాట్లాడట్లేదు ఇడా
అవునా ఇంట్లో పోవచ మరి
ఇంట్లోనే ఉన్నానే
వాళ్లు మాట్లాడేటోలు ఎవరు
మా అత్త
అత్తన అత్త అత్తమకూతురో
తర్వాత
రాదు రాదు తెలుసు అ తెలుసు కూడా అడుగుతు
తెలవనప్పుడు పాడడం ఎందుకు అసలు
జస్ట్ అట్లా వచ్చు అంతే
ఇక పెళ్ళికి ఫుల్ ఎంజయా మీ అన్నా పెళ్ళికి
పట్తుపోట్టే నేను బోను కా కాదు మర్చిపోయిను నేను బోను బస్ బోను బోను
ఎం అందుకు పోనంటావా
ఆ అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉంటాయి వదినేమిస్తే
పోవా
పోను ఇద్దరు పిల్వాల కద ఫిక్స్ కాలే ఇంకా మేలో అయితారు కావచ్చు
వరకో ఎంగేజ్మెంట్ పెట్టినాక ఫిక్స్ కాకపోవడం ఏందే
అంటే మేలో పెళ్ళయితది అంటానా
మేలో ఎప్పుడయితది
అంటే డేట్ ఇగా రాలేదు అన్ని మేలో అని చెప్పిళు
నా బర్డే రోజు కాదు ఎందుకంటే ఆ రోజు అమావాస్య నా బర్డే రోజు మన ఫ్రెండ్ పెళ్ళిప్పుడు అయింది గుర్తులేదా పెన్షన్ అంద కాదు
రాలేదా
ఎప్పుడు అప్పుడు కాని గుర్తుందా గుర్తులేదా
ఆ అదే అదే అప్పుడ వరగ్గావ పెల్లిల్లు
అప్పటివరకు అయితయిగాని ఆ రోజు గాదు అంటున్నా అమ్మవాస్య అయితాంది ఆరోజు
తెల్వదిగ ఎప్పుడు పెట్
అది పిల్ త్తదా పిలదా హ్మ్ పెద్ద ఫెండు
పెద్ద ఆహా చెప్తలేదు ఫోన్ కూడా చెస్తలే ఇక చది వా టమాట ఉంది ఇరుంతానా మాకుచి ఏం చెత్తన్నావ్
ఏముండి ఖాలి
తిన్నవా
తి ఎన్ని సార్లడుగుతావ్
ఇ చెప్పాలె నేను ఎన్నిసార్లు అడుగుతే నీకేంది ఏమనుస్తా తెదర తిన్నా ఏం కూరా ఎన్ని సార్ల ఫోన్ చెత్తా అన్ని సార్లా ఇంచిసక ఆహా పైసలున్నాయ చక్కగ ఒగ్గంట గానే ఊపుతార అయ్యో
ఎంత రూపాయిత్తరా రెండ్ రూపాలిత్తర
ఆటన ఆట ఇది
ఉహు ఆటనే ఇత్తె నేను చేసుకోవాల్నా మిమ్మల్ని
ఆ అక్క చేసుకొనే
పైన ఆస్తి రాసిత్తారు కది మర్చిపోయిన
రాసి తరాస్
హు
మళ్ళీ చెప్తా నిక్
అన్నయా వాలిబాల్ ఆన్నికి పోయిండు
అందుకేనా ఇంత సేపు దిగుతాని
వాలీబాల్ పిచ్చి బాపట్టింది మీ అన్నకు
సరి
చెప్పు నీక్కూడా గట్నే వడతాయి నువ్ వచ్చినాక
నేను రాను నేనాడను గలాంటివి
అబ్బా ఆర్రోలు కాదు ఏన్న పని చేయపోతే నేను ఊకుంటానా
ఏం తిని పోయింది ఊపుకొని
సావగుట్ట
సావగొట్టేంత లేదు
కాదా
సట వ చూసుకుందాం ఛాలెంజ్ నువ్వా నేనా సైద్ పాట పడొచ్చు కదా
పాటలు మనకు రావు కదా
తకు చ త నాకు ఏం గుర్తువస్తలేవు టైమ్ కి టైమ్కు నాకు గుర్తొత్తలేవు
చెప్పనా నేను
చెప్పు
కొంచెం దూరం రావే
దూరమే వచ్చిన
వేరే వాళ్ళ వాయిస్ ఏ వినొస్తంది, నిది వినిపియ్యట్లే హలో
అహ్ హా వచ్చిన దూర మే వచ్చిన
అహ్ చెప్పు సాంగ్ పేరు చెప్పాన నీకు ఇప్పుడు నేను
చెప్పు నేను చాలా చల్ల చల్లగా ఉంది
చల్లగానే ఉందా వేడిగా లేదా
వేడిగా లేదు
ఫ్యాన్ కింద కూసున్న కదా సల్లగా ఉన్నది
బయట ఎక్కడ ఎట్లుంది అన్నా
బయట కూడా మబ్బు మబ్బు ఉన్నది హ ఏ
గాలి వస్తుందా
సర ఫుల్ ఫుల్ గా వస్తుంది
అయ్యో కొట్టుకో పోతావు మరి జాగ్రత్త
పోతే కావచ్చ
పోతే మరి నాకే ప్రాబ్లమ్ కదా
కాదా మరి
ఎట్లా మరి
ఎట్లా అంటే అట్లనే ఇగ
కుక్కలు కోజులు మస్తస్తాను అసలు
ఉమ్ కొట్టు
నిన్ను నువ్వు వచ్చినాక నువ్వు చూసుకుందువులే కుక్కలు ఓ రుతున్నాయి మంకీస్ నీ చూసి
ఎల్లగొట్టొచుగా మరి
నీతోను మాట్లాడతాను కదా ఎట్ల వెళ్ళ కొట్టా ఎప్పుడు నువ్వే
ఏం కాదు
ఏమీకాదా సరేథీ ఓకే ఎల్లకొట్డా
హమ్ ఆడా మంటే ఆడేది ఆట కాదు అని
పాడమంటే
పాడమంటే పడేది పాట కాదు
తర్వాత
ఇంకా ఇ ఇంకా ఇంకా ఇంకా ఇం ఇంకా ఎన్నో చెప్పాలి మ
ఉష్ణో అంటే
కుక్కలచ్చినాయి
అయ్యో ఊకొత్తయా ఏం ఊరు మీది అసలుకి
వచ్చినంక తెలుస్తది తీ నీకేే ఊరో
ఊ సలు మీది ఊరేనా
కాదు పల్లెటూరు
పల్లెటూరు పట్నాం పిల్లగాడు
పోయం పాడవే పల్లెటూర్ ది
ఆ పల్ పల్లెటూరు పిల్లగాడు ఫస్ల కాసే మొనగాడు పాలబు గ్గల జీతగాడు పాలు మరిసు పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా
వినొత్తలే నాకు అసలు మీరు నా మీరు అసలు మైండ్కి రాంగ్నే నా ఆలోచన లేదు చద్వంతా పోయింది
అబ్బా
నా సదువు అంతా పోయిందే మీరు రాంగనే
అంతే
హ్మ్
ఇం అనుకున్న అదే మాట వస్తదని ఎక్స్పెక్ట్ చేసా గాలివి నువ్వు అంటు వల వేసేను
నీకు బుద్ధి లేదు